అ హలో ఆండి
బాన్నామండి మీరెలా ఉన్నారు
బాగున్నామండి
ఆవునండి నేను మీ గురించి ఒకటి విన్నాను మీరు చానా కష్టపడుతన్నారు అని విన్నాను ఏంటండి ఈ మధ్య చానా కష్టపడుతున్నారు ఏంటి వాటి వల్ల లాభాలు ఏం కథ
మనకీ అంటే ఎలా ఆంటీ మీరంటున్నది
అంటే మీరు బాగా కష్టపడి పని చేేస్తూ బాగా డబ్బులు సంపాదిస్తన్నారని ఉన్నతంగా ఎదుగుతున్నారని నేనిన్నాను
ఇంకేముందండి
అంటే దే ఏమి లాభాలు ఉంటున్నాయి ఏంటి కథ ఇది వరకు కష్టపడేదానివి కాదు అన్నారు కాస్తా ఆ సోమరితనంగా ఉండేదానివి అని విన్నా ఇప్పుడేమో బాగా కష్టపడుతూ ఉన్నావు అన్నను ఆన్ అంటే ఎవరైనా చెప్పారా కష్టపడడం వల్ల ఇలాంటి ప ఫలితాలు ఉంటాయని ఏమన్నా చెప్పారానికి
అలా ఏం లేదండి మనమూ అంటే ఇప్పుడు చదువుకున్నప్పుడుంతా మన అమ్మ నాన్నలే మనల్ని రూపాయి తో సహా వాళ్లే ఇచ్చారు కదండి మనకు ఇప్పుడు మనకు కష్టపడే ఏజ్ మనకు ఒచ్ చ్చింది ఇప్పుడైనా కష్టపడాలి కదండి చిన్నప్పుల్ లాగానే ఉ టే అది జరగదు కదండి
ఓకే అందుకనేసి కష్టపడుతున్నావా
అమ్మ నాన్న కొంచెంమైనా రిలీఫ్ ఇయ్యాలి కదా
అంటే ఇప్పుడు నువ్వనేదేవంటే పెద్దలు ఎప్పుడు చెప్తాంటారు కదా కష్టపడితే పలితం ఉంటాది అందుకని తప్పకుండా కష్టపడాలి అని అంటావా
అంతే కదండి కష్టపడాలి కదండి కష్టపడకుండా మనకి డబ్బులు రావు ఇంకెలా అండి
ఒ ఒకవేళ నువ్వు జీవితంలో విజయం సాధించాలంటే ఏం చేస్తావు
విజయం సాధించాలి అంటే మనం ఏదైతే అనుకున్నామో దాన్ని ఒక పట్టుదలతో సాధించాలండి
అదే అండి సాధించాలి అంటే ఏం చేస్తారు
కష్టపడాలి
ఆ కష్టపడడం వల్ల ఇప్పుడు లాభాలు ఏంటో చెప్పు
లా లాభాలంటే ఏముందండి మనతో ఉండే వాళ్ళు మనతో మన రిలేటివ్స్ గానివ్వండి మన ఇంట్లో వాళ్ళు గానివ్వండి హ్యాపీగా ఉంటరు ఏదైనా వా అంటే
అంటే నువ్వు కష్టపడతా ఉంటే ఇంట్లో వాళ్ళంతా హ్యాపీగా ఉంటారా
ఇంట్లో ఉండి హ్యాపీగా ఉంటారంటే వాళ్ళకు కూడా కొంచెం ఇప్పుడు అమ్మ నాన్నని అనుకోండండి నేను కష్టపడడం వల్ల వాళ్ళకి డబ్బు ఇయడం వల్ల వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు కదండి కొంచెము
ఓహో డబ్బులు ఇస్తే హ్యాపీగా ఉంటారన్నమాట నా
డబ్బులు ఇస్తే అనేం కాదండి అంటే నేను అను కున్నది సాధించాను ఈ పాప ఏదో మంచి పొజిషన్లో ఉంది అన్నట్టు వాళ్ళకి ఎవరికైనా కొంచెం రెస్పెక్ట్ ఉంటుంది కదండి మీ పాప ఇలా నా పెద్ద పొజిషన్ పోయిందా మీ పాప అనుకున్నది సాధిం చ్చింది అలా ఎవరైనా కొంచమైనా కొంచెం పొగుడతారు కదండి ఆ
ఓకే ఓకే అలా అంటారా ఓ ఓకే నేనేమంటానంటే ఇప్పుడు కష్ కష్టపడడం అనేది అవసరమే ఆ కాదన్ను కానీ ఆ అదృష్టం కూడా కొంత వరకు కూడా ఉండాలి కదా మన కు కష్టపడుకోకుండా మనము ఆ ఒక్కసారిగా సక్సెస్ రావాలంటే వస్తదా
రాదండి ఇప్పుడు మనం ఎంతో క మనం ఎంతో కష్టపడినా కూడా ఇదేదో ఎక్కడో చెప్పారు విన్నానండి ఉమ్ ఉ ఆవ గింజంత అదృష్టం కూడా ఉండాలి అని అలాగ మనం ఎంత కష్టపడినా కూడా అదృష్టం లేకపోతే అంత విఫలమే అండి
ఇప్పుడు మా మనము చదువుకునే పిల్లలని చూసిన ఇప్పుడు జాబులు చేస్తా ఉన్నా లేదంటే ఏదైనా బిజినెస్ చేస్ తున్నా ఇంకా ఏదైనా సరే కష్టపడితేనే వాళ్ళకి ఏమే ఏమొస్తుంది మన
ఫలితం సక్సెస్ అనేది వస్తుందండి సక్సెస్ తో పాటు హ్యాపీనెస్ కూడా ఉంటుందండి
కరెక్టే మీరు అనేది కష్టపడినప అప్పుడ మనకి ఇవన్నీ తెలుస్తా వస్తాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి కష్టపడతా ఉన్నాంనుకో ఆ పని చేస్తా ఉండేటప్పుడు అందులో మనకు నైపుణ్యం కూడా తెలుస్తుది అవును కదా ఆ నైపుణ పుణ్యం పెరిగే కొద్దీ ఏమైతుందంటే దాంట్లో ఉన్న కొత్త కొత్త విషయాలన్నీ నేర్చుకుంటూ మన ఆలోచనని అన్ని పెంచుకుంటా పోతాం
ఇంకొక విషయం ఏమిటంటే మామూలుగా మనం మేము చదువుకునే టైంలో అయితే అమ్మానన్న డబ్బులు కాబట్టి మనక ఏం తినాలన్నా తినాలనేదే కాదు కాని ఏం కావాలన్నా మొత్తం ఎక్కువ ఎక్కువ ఖర్చు పెట్టేసి అలా చేసి వస్తుంటాం అప్పుడు అనుకునే వాళ్ళం ఏన్ని అంతా మనకోసమే ఇస్తున్నారు అమ్మ నాన్న ఏన్ని ఖర్చు పెట్టరు అని ఇలా అనుకుండే వాళ్ళం వాళ్ళు సంపాదిస్త వస్తున్నారు కాబట్టి వాళ్ళకి బాధ తెలుస్తుందండి ఎలా ఖర్చు చేస్తే బాగుంటుందని ఇప్పుడు మాకు తెలుస్తుంది అది
ఇప్పుడు మీరు కష్టపడుతున్నారు కాబట్టి మీకు తెలుస్తున్నదా అమ్ మా వాళ్ళ అహహ
అండి అమ్మ నాన్నళ్ళ కష్టం ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళు ఎందుకు ఖర్చు పెట్టరు వాళ్ళ చేతులారా వాళ్ళ కోసము అని
ఆహా
ఎవరైనా కష్టపడి డబ్బు సంపాదిస్తేనే వాళ్ళకి అర్థం అవుతుందండి వాళ్ళ కోసం ఎవరు ఖర్చు పెట్టుకోలేరు
చూసి చూసి అనవసరమే ఖర్చు పెట్టుకుంటారు వాళ్ళ కోసము అనవసరమైన ఖర్చులు పెట్టుకోరు ఏది వసరమో ఏది అవసరమో అ వాటి వరకే పెడతారు ఎక్కువగా వేరే వాటి కోసం అంటూ ఖర్చు పెట్టరు ఇప్పుడు కష్టపడత అన్నా మనకు బాగా ఆత్మవిశ్వాసం పెరుగుతా ఉంటుంది మన పైన మనకే నమ్మకం పెరుగుతుంది అప్పుడు అది ఏం చేస్తుందంటే సక్సెస్కే వస్తుంది మనకు
ఇప్పుడు ఏదైనా నేనే ఉన్నా కదండి ఏదైనా మంత్ శాలరీ వస్తే ఒక చిన్నది ఏదైనా కొంచెం రిచ్గా కొనాలంటేనే ఎంతో ఆలోచిస్తాను కష్టపడుతున్నాను నా డబ్బులు వేస్ట్ చ ఊరుకురికే అన్నట్టు అలాగే అమ్మ నాన్న కూడా ఆలోచించేవారు అయితే
ఉ ఉ ఇప్పుడు నువ్వు కష్టపడుతున్నావు కదా ఇప్పుడు నీకి ఇంకోటి కూడా తెలుస్తా ఉంటుంది
ఏంటండి టైం విలువ కొంచెం కాదండి చాలా
ఆ ఒక్క అప్పుడైతే ఎప్పుడు పడుకుందామా ఆ షికారుకి వెళ్దామా సినిమాలు చూద్దామా ఆ ఇలా అనుకుంటూ టైం వేస్ట్ చేసేదానివి
ఆ
ఇప్పుడు చూడు ఈ కష్టపడడం నేర్చు కున్న తర్వాత నుంచి ఒక రోజు కూడ వేస్ట్ చెయ్యట్లేదు.
ఒక్క రోజు కాదండి ఒక గంట వేస్ట్ అయినా కూడా ఓ ఈ గంటలో ఏదోటి చేస్ సింటే బాగుండు కదా అనేటట్టు తాట్ వస్తుందండి.
ఆ అంటే ఇవుడు సమయాన్ని బాగ ఉపయోగించుకునేది తెలుసుకున్నాం అన్నమాట కదా! ఇం ఇంకా కూడ ఒకట అర్థమైంది నీకి నువ్వేం చేస్తున్నావని
ఏంటండి
క్రమశిక్షణ కూడా అలవాటయింది నీకి ప్రొద్దున్నే లేస్తావు ఆ ఇంట్లో పని అంతా చేసుకొనేసి, బాక్స్ కట్టుకుని, కష్టపడడానికి వెళ్ళిపోతా ఉంటావు.
అవునండి కరెక్టే ఇ హ్మ్ అమ్మా నాన్నకు దూరంగా ఉంటే ఇలాంటివన్నీ ఆటోమేటిక్ గా అలవాటు అయిపో
అంటే దూరంగ ఉంటేనే మంచి అలవాట్లు వస్తాయా?
అలా అంటే మంచి అలవాట్లు అంటే ఇంగ అమ్మ నాన్న ఉంటే, వాళ్ళు ఉన్నిలేండి ఏం పని చేస్తారు అని ఇలా అంటుంటారు ఒక్కొక్కసారి చేపిస్తారు. అయినా కూడ ప్రతిసారి ఇక్కడ ఇప్పుడు మేము రీసెంట్ గా పీజీ లో ఉండే వాళ్ళమండి. ఇప్పుడు రీసెంట్గా రూమ్ తీసుకున్నాము ఇక్కడ మాకు ఎలా ఉందంటే, ఎక్కడైనా బయటికి ఎళ్ళేసి వచ్చినా కూడ, కరెక్ట్ గా మేము ఇంటికొచ్చి ఫుడ్ మేమే చేసుకొని తినాల్సిందే. అదే అమ్మ ఉన్నింటే, అమ్మె ఆల్రెడీగా అన్ని హాట్ హాట్ ట్గా చేసి పెట్టేవారు.
ఓకె ఇప్పుడు అర్థం అయిందనమాట అమ్మ విలువ కూడా నీకు అర్థం అయింది.
ఆ అంతే కదండి వాళ్ళకి ఎంత కష్టం వచ్చినా మాత్రం ఎట్లా ఆ ఉన్న ఆరోగ్యాలు మాత్రం అన్ని చేసి పెడతారు ఇంట్లో వాళ్ళకి.
ఇవుడు దీన్ని బట్టి చూస్తే,
ఆ
సమస్యల్ని ఎదుర్కొనేట్వంటి ధైర్యం కూడ ఒచ్చిందనమాట నీకి.
అంటే ఏదైన ఇగ సమస్యోస్తే ఇప్పుడ బయటికి పోయి వొస్ తావు అది వండాల ఆ వండుకునే సమస్యని ఎట్ల ఎదుర్కోవాల అని తెలుసుకున్నావు
ఆ తెలుసుకున్నానండి ఇలాంటి ఒక్కొక్కటొక్కో క్కటి రోజు రోజుకి ఫేస్ చేస్తున్నా అండి
హహహహ అది ఈ కష్టపడడంతో నీకేమైతుందంటే నువ్ కూడా స్లిమ్ గా అయిపోతున్నావు కదా!
అలా ఏం లేదండి అసలు నేను మామూల్గా ఏదో, ఆ చిన్నగవ్వాలి అనీ ఆ స్ప్రౌట్స్ ఉంటాయి కదండీ మామూల్గా మొలకలు
ఆ ఆ
అలాంటివి కూడ నేను అదేదో ఆ చేస్కొని తింటావుంటి మార్నింగ్ ఐనా కూడ ఏం లేదు నాలో చేంజెస్ ఏం కనిపించట్లేద అండి
అహా అంటే ఇప్పుడు కష్టపడుతు ఉండేట అప్పుడు ఆ ఈ ఇంకా అంటేమంటం మనమ్ మనము శారీరకంగా కష్టపడతాం కదా అప్పుడ ఆటోమేటిక్గా ఒక పద్ధతి కరమే మనము అన్నీ చేస్తాపోతామ్ కాబట్టి
ఆ
మనకూ పె అంత లావయ్యే ఛాన్స్ కూడుండదు లేచి ఉరుకులు పరుగులు పైనే ఉంటావ్ ఎక్కువ్గా వాకింగ్కె కేళ్ళేనట్టే ఉంటు ఉంది లేసి పన్లన్నీ హుషారుగ చేస్కుంటూ ఉంట్ టావు మా దీ దీంతో ఆనందంగా కూడా ఉం టావు కద మానసికంగా
ఆ అంతే అండి మంత అంతా కాద అండి ఆ ఉంటుంద అండి ఇప్పుడు నేను మా రూమ్ నుంచి మా హాస్టల్ మా ఆఫీస్కు నడ్చుకుంట పోవాల అంటేనే వన్ అండ్ హాఫ్ కిలోమీట్రుంటుంద అండి మార్నింగ్ వన్ అండ్ హాఫు సాయింత్రం వన్ అండ్ హాఫు
ఇంకేం మూడు కిలోమీటర్లై అయిపాయే
అవున అండి ఇది కూడా హెల్త్కి చాలా మంచిదే
ఇంక నీకేమి ఫ ఫుడ్ డైట్ లో అవసరంలే ఇంకేమి అవ్సరంలే ఈ నడక వల్లే అనేక ఇంకా ఆరోగ్యాలు వస్తాయి కదా
మాముల్గా రోజుకి నాలుగు వేల అడుగులు ఏమో ఎయ్యాలి అంట ట నాలుగు వేలో ఏడు వేలే ఏమో
ఏ ఏడు వేలు అన్కుంట
ఆ అంతకంటే ఎక్కువే చేస్తున్నామ అండి నేనై అయితే రోజు నాక్ నడ్చి నడ్చి సాలైపోతా అంది
పోన్లే ఏమై నేతేనే ఏమి ఇగ నువ్వు ఈ రోజు కష్టమే చేస్తాన్నావ్ కాబట్టి నువ్వు మంచి భ భవిష్యత్తు జీవితాన్నే ఎర్ పర్చుకుంటావు
అంతే అంతే అండి
ఓ ఓకే ఓకే సరే నాకు కొద్దిగా పనుంది నేను తర్వాత మాట్లడతాలే అండి
అ సరే అండి
అ ఓకే ఓకే